హలో బాగున్నారా అండి హలో
నేను బాగున్నా నే వాయిస్ అన్నాను నీ వాయిస్ ఏంది అట్లా వస్త
ఆ కొంచెం జలుబు చేసి కొంచెం జలుబు చేసింది ఈ మధ్య
జలుబు చేసి ఆహా బాగుండట్లేదు కదా చ ఎక్కువై
ఆ చలివల్ళ
చలదలు బూ
కొంచెం వాతావరణం సడన్ గా చేంజ్ వచ్చేసింది కదా ఉన్నట్టుండి ఒక్కసారి మార్పు వచ్చేసరికి జలుబు చేసింది కొంచెం ఆ బాగా తలనొప్పి జ్వరం జలుబు లక్క అన్నట్టు
ఉమ్
అదో తుఫాన్ అంట రెండు
ఆ
వింట అయితే నిన్న ఏం జరిగిందంటే వర్షము చ చలిగాలి రెండు ఆ తడిసేసరికిే అంత జలుబు జ్వరం దగ్గు వచ్చేసే ఒకసారి ఆ తెలియకుండానే క్లైమేట్ చేంజ్ సడన్ గా మారిపోయింది ఒక్కసారి
అవును
ఈ ఒక సైడ్ ఏమో వరదలు మళ్ళా ఇ పడ్డ చిన్న చిన్నకే
అవును ఉత్త సైడు ఎప్పుడు వర్షాలు వస్తానే ఉదా
వస్తంది వస్తే అయితే ఇటు సైడ్ కూడా మా నిన్న
బద్ర
ఆహా పడ్డ చిన్న వర్షానికే మొన్న బాగా వరదలు వచ్చేసాయి అటు గోదావరి మన ఫ్లడ్ ఏది బ్రిడ్జికి దగ్గర దగ్గర దగ్గర దగ్గర వరకు వచ్చేసింది మొన్న ఆ మధ్య పడ్డ వర్షానికి అంటే వరదలు పైన నుంచి కూడా వస్తాయి కదా పై నుంచి కలుపుగలుకుంట ఆ మన మున్నేరునది
లో గూడా కషమే
బాగు వచ్చింది దాని వల్ల ఆ చుట్టుపక్కల ఆ ఆ నదికి ఆ నదికి చుట్టుపక్కన ఉన్న ఇల్లులు కూడా మునిగిపోయినాయి ఈ మధ్య ఇకోటి అటు చూసినవా కేరళ కేరళ సైడ్ వయనాడు పా అది చాలా ఘోరం పాపం అనుకోకుండా సడన్ గా అంత పెద్దగా తుఫాన్ వచ్చేసింది ఒక్కసారి చాలా ఇల్లులు నాశనం అయిపోయా సరే ఆస్తి నష్టం ఏమో కాని చాలా ప్రాణ నష్టం కూడా జరిగింది అక్కడ సడన్ గా ఉన్నట్టుండి
ఇద్ం వల్లే జరుగుతుంది గ్లోబల్ ఇప్పుడు మనుషులు
గ్లోబల్ గ్లోబల్ వార్మింగ్ ఏంటంటే ఆ చెట్లు నరకడం ఈ కూలర్లు ఫ్రిడ్జ్ లు వాడ్డం దాన్ ని వల్ల ఈ కొంచెం మనకు ఆర్టిఫిషియల్ ఎక్కువ అయిపోయింది ఆ నేచురల్ ఏమో దెబ్బతిం తంది గ్లోబలైజేషన్ బాగా గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ అంతా చేంజ్ అయిపోతుంది మొన్న నేను రా స్సాం సైడ్ చూశాను న్యూస్ లో వింటే ఏది మట్టి దిబ్బలు మట్టి దిబ్ బ్బలు ఆ పాపం ఇల్లు ఆయన ఇల్లు కట్టుకుండు ఇల్లు కట్టుకుంటే ఆ ఇసుక ఆయన సా ఆ ఇల్లు ఇసుకతో నిండిపోయింది అంత తుఫాను వచ్చేసింది మొన్న రీసెంట్గా చూశాను ఇసక తూఫన్లంటా అవునవును చాలా
నో అంతూసినోళ్ళని చూస్తా ఉంటే ఘోరం అనిపి పిస్సది ఆటనా అంతా అడవిలో ఆదత్తం ఎండి అదదే మంట రగుల్సుకునే బాగా వస్సుంది కదా ఎండ బా అదే రగులుకని మంటలు వచ్చి మొత్తం కాలిపోయింది
అడివంతా గతా కాల్ పో కాలిపోయిన్ది చూసా చూసాను నేను కూడా చూసా అది ఎట్లా తను ఇంకోటి మొన్న ఏది కరెక్ట్ రెండు నెల్ల కింద రెండు నెల్ల కింద రెండు నెల్ల కింద హిమాలయాలు ఆ ఐస్ అన్నది చాలా తగ్గు తగ్గిపోతా ఉందంట అట్ల మనకా ఐస్ కరగడం కూడా ప్రాబ్లమే అయితది దాని వల్ల అంత వాట్ ర్ లెవెల్ అంతా మొత్తం
వును
అస అయిపోతా ఉంటది
అవును రైటే
ఆ అది కూడా కాపాడుకోవడం మన
మీరు చు హైడ్రాబాడ్ లో ఎ అంతటి చల్లి పుట్టినప్పుడ్ ఇక్కడ చల్ వచ్చినప్పుడు ఇక్కడ వర్షం రాదు ఇక్కడ హైదరాబాడ్
ఇంకోటి ఏందంటే హైదరాబాదు సరే అది పొల్యూషన్ అంత ఉన్నా గాని ఎక్కడికక్కడ అడవులు ఉన్నాయి దాన్ని చాలా జాగ్రత్తగా రక్షించుకుంటున్నారు అట్ల దాని వల్ల క్లైమేట్ టు చాలా అద్భుతం హైదరాబాద్ది సరే ఆ పొల్యూషన్ ఆ పొల్యూషన్ ట్రాఫ్ ఫిక్ అదంతా ఒక ఎత్తయితే కొంచెం అడవులు ఎక్కడికక్కడా నేను అడవులు చూశాను నేను వచ్చినప్పుడు కానీ అడవులు ఒక అద్భుతమ్ యర్ అంటే ఫోర్ సైడ్ ఫోర్ డిఫారెస్ట్ ట్లున్నాయి అవి కొంచెం మళ్ళా ఇన్ ఇంకొటి ఏందంటే కొన్ని అ పార్కులు పార్కులు కూడా చాలా బాగా పార్కులు కూడా చాలా బాగా అభివృద్ధి చేశారు ఉమ్ నేను చూసాను మంచి మంచి పార్కులు దగ్గర దగ్గర కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ వాతావరణం కొంచెం
ఆ ఇప్పుడు మనం అనుకున్ టామ్ గాని ఏ వాతావరణం చేంజ్ వచ్చేసి తున్ దండి మషులు చేసే వాళ్లే మషులు తప్పిదాలు సేది
ముఖ్య కారణమే మనుషు మనుషులు తప్పిదాలు ఇంకో చూసారా ఆ వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల ఇప్పుడు అడవిలో ఉన్న జంతువులన్నీ బయట వస్తున్నాయి అది ఆ జంతువులు వచ్చేసి మనుషుల మీద ఆ ఎట్ మనుషులు జంతువుల మీద అటాక్ చేయడం పా కొన్ని కొన్ని న్యూస్ ఏంటంటే అలా జరుగుతున్నాయి
అవును
వాతావరణాన్ని జాగ్రత్త కాపాడుకోదు ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఈ మధ్య వాతావరణం కూడ టెంపరేచర్ ఏది ఈ ఎండలు కూడ ఇప్పుడుచ్చ వచ్చే ఎండాకాలము చాలా భారీ ఎత్తున ఎండలు ఉంటాయంట అంటే ఇంత ముందు అంటే నావు తెలిసిన వయసులో ఆ ఒకన ఫార్టీ ఫార్టీ డిగ్రీ సెల్సియస్ అన్నది ఆ చాలా ఎక్కువ అన్నమాట ఇప్పుడు నేను అంటే ఎస్టిమేషన్ లాస్ట్ ఇయర్ కూడ ఫార్టీ ఫైవ్ దాటినయి ఈసారి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ అంట అమ్మో ఇలా వాతావరణం ఇలా చేంజ్ అయితే ఆ జీవి ప్రాణం అన్నది చాలా రిస్క్ అయిపోతాంటది
అవును
ఏదైనా వాతావరణం మన చేతిలోనే ఉంది మనం
అసలు భూకంపాలు కూడా ఎట్లా వస్తున్నాయి డి అసలు భూకంపాలు
మొన్న మొన్న రీసెంట్గా మాకు దగ్గర ఊర్లో పాపం భూకంపం రావడం వల్ల భూగర్ ఇప్పుడు సింగరెని జాబులు చేస్తారు విష్ణవా లోపల పాపం వాళ్ళు లోపల అలానే అదంతా కూలి పోయిందంట లోపల అదంతా ఒక వే ఉంటది కదా ఆ వే అన్నదంతా భూకంపం వచ్చి కూలిపోయిందంట పాపం అందులో ఒక ఏడుగురు ఎరుక్కుపోయారని ర సెంట్గా విన్నా అలా టెంపరేచరు ఏమన్నా మనం కొంచెం మనం ఈ ఆర్టిఫిషియల్ కి బాగా అలవాటు పడిపోయి వాతావరణం అంతా చేంజ్ చేసుకుంటాన్నాం
ఇప్పుడు
అదే
ఎట్లే అలా నేర్చుకోవాలి ఇప్పుడు టెక్ టెక్నాలజీ పెరిగినందుకు ఆనందపడాలో టెక్నాలజీ వాట్లే
ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఓ ఆనందమే కాని దాన్ని దాన్ని ఎంత వరకు వాడితే బెటరు అంత వరకే వాడాలి మనమేమో అదుపు మించి వా వాడిస్తున్నాం కదా కాబట్టిలాంటి ఇంత ముందు ఆ ఇంటికి ఒక ఫ్రిడ్జ్ అనేది చూసేవాళ్ళం మనం ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక ఫ్రిడ్జ్ దాని వల్ల క్లోరోఫ్ క కార్బన్స్ అయి పెరిగిపోయి ఓజోన్ అన్నది దెబ్బతింటది దానివల్ల ఆ ఏది భోజంపుర దెబ్బ తింటే ఫ్లోరో ఫ్లోరో కార్బన్స్ డైరెక్ట్ మన మీద పడిపోతాయి అనమాట వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల మన స్కిన్ స్కిన్ ప్రాబ్లమ్ స్కిన్ ర్యాషెస్ కూడా వస్తాయి ఐ ర్యాషెస్. స్కిన్ రాషెస్ ఇట్లా హెయిర్ ఊడిపోవడం. ఏదమైనా పొల్యూషన్ కూడా. ఉమ్ మనకు తెలిసి తెలిసి మనం పాడు చేసుకుంటాము.
చెప్పిన కదా ఎంత చెప్పినా చెప్. తలదూర కనాలోచికేట్ ఉన్నోళ్ళు ఎవరో. కొంచ కొంత వరకు కొంతమంది చెట్లు నరకడము ఉంటా ఉంటాన్ర.
ఆ ఏదైనా వాతావరణం మనం కాపాడుకుంటేనే. మన భవిష్యత్ తరాలు బట్టి.
ఈ ఇప్పుడు ఈ వర్షాలు కూడా.
ఎప్పుడైనా ఇంకోటి ఏందంటే కొంచెం. వర్షాలు కూడా ఈ మధ్య చూశాను. ఏది వడగండ్ల వర్షం వడగండ్ల వర్షం ఎట్లా అంటే. అ మొన్న మొన్న రీసెంట్ గా అండి కొట్టుగా నెల అతుంది అసలు ఆ. వర్షం రాళ్ళ వర్షమే రాళ్ళు మరే ఏము వర్షం ఐస్ గడలే. గుండలు అది. ఉ ఉరుములు ఉరుములు అయితే మా ఇంటికి దగ్గర్లో. దగ్గర్లో పెద్ద ఉరుము పడి పాపం అ రెండు. పశువులు చనిపోయాయిండి నాకు చాలా బాధ అనిపించింది.
ఇట్లు ఉంటాయి ఎక్కువ ఊరు. ఉరుములు పడతామో చెప్పేది చిన్నప్పుడు. టా హైట్ చెట్లు ఉంటాయి కదా‌. హైట్ ఆ తాడి చేట్లు ఎక్కువ హైట్ ఉంటది.
హుమ్.
కనెక్ట్ అయిపోయి ఉరుములు అక్కడే పడతాయండి. అగొ ఉరుములో వచ్చినప్పుడు.
ఆహా.
చెట్ల కింద చాలా మంది చెట్ల కింద ఉంట ఉంటారు. ఆ.
ఉండ ఉండకూడదు అవును. అయితే. ఇంకోటి ఉంటదండి అది ఉరుముల్ని కొంచం. ఆ. ఉరుముల్ని కొంచెం ఆ పడ్డా అది గ్రహించుకొని డైరెక్ట్ భూమిలో పంపించేటట్టు. ఒకటి ఏదో బాల్ లాంటిది నేను చూశాను అంటే జనరల్గా. ట్యాంకుల మీద పెద్ద పెద్ద ఆ చారిత్రాత్మక కట్టడాలు ఉంటాయి కదా వాటి మీద. నేను చూసాను. అవి డైరెక్ట్ అబ్జర్వ్ చేసుకొని డైరెక్ట్ నెలలో అంటే. ఆ భవనాలని నాశనం చేయకుండా అట్లాంటివి కూడా పెట్టుకోవడం. బెటర్ దగ్గర్లో. ఇంకోటి పల్లెటూరులో ఆ ఇం. ఇంటి ముందు ఇది గుణపం లాంటి గుణపం లాంటిది కూర్చుతారు. అంటే ఇట్లా ఉరుముబడ్డ గుణపం తగిలి నేల్లోకి వెళ్ళిద్దని. అట్లా విన్నా.
అవునా అవును ఐరన్ ఐరన్. ఆ ఉంటా ఇంటి ముందు. ఎట్రాక్ట్ కాకుండా ఉంటదని. విన్నాను అలా చేస్తే మ మంచిదిని చెప్పి. ఏమన్నారు‌.
సరే అండి ఆ సరే అండి
మ్మ్
ఆ ఓకే అండి హలో